ఏం చేస్తున్నావ్ రా
ఏం లే కాలి
తీ న్నవా
తిన్నా ఓ
అవును అంకుల్ ఉ ఆ అవును నిజాంగా నిన్ను బాబాయ్ రానీయడంట
ఆ
ఉ ఇప్పుడు తమ్ముడు వచ్చినంక నువ్వు వస్తా అంటున్నవుగా
ఉ
ఆ అప్పుడు కొడతాడంట రానియడంట
అంతేనా
ఆ నేనున్న ఆల ఫ్రెండ్స్ ఎవరు లేరంట బాబాయి ఎందుకు ఆయన ఏం చేస్తాడు ఆడాడంటే ఏం చేశాడండి కాలేజీ పోకుడా కాలేజీలో ఉంటాడు ఏం కాదు హాస్టల్ ఏంటి అని ఉన్న బాబాయ్ అంటుండు
ఉ హో
అడ డోర్ సౌండ్
సప్లై చేయాలి మరి
ఏమ మరి నాతో నేను ఈరోజు పొద్దుగాలనే అడిగిన బాబాయిని
ఉ
అంటే రానీయనని అన్నాడు
ఉ మంచి
ఉంటారో మరి
ఎట్లా జరిగిందంట
ఏంది
స్టాటజీ తరుగుతుందంటా ఊళ్లే
అదే మా ఇంటి పక్క మా ఇంటి ముందు వాల డాడీ డి వాళ్ళ పెదనాన్న కింద పడ్డారు
వాళ్ల డాడీ
వాళ్ళ డాడీ వాళ్ళ పెద్ద నాన్న పెద్ద పెద్ద నాన్న కింద పడ్డారు
ఎట్లా
బైక్ మీద నుంచి
ఉ
వీళ్ళ డాడికి ఏమి ఎక్కువ తాకలే అలా పెద్ద నాన్నకి ఎక్కువ తాకినాయి
ఉ హు
ఉ
ఆడ ఉండు లేదట కదా
ఏం లొల్లి రా
కొంచం పేరు
ఏం లొల్లి నాకు తెలియదు
పోయిందట కదా అన్నదమ్ముల ముగ్గురు పంచాయతీ
ఏమో మరి తెల్వదు అది మనకి ఓహో లాస్ట్ స్టోరినా ఓకేఓకే ఆ యాక్చువల్గా ఇప్పుడు పెద్దయిన వైఫ్ వెళ్లి గొడవాడ్డారు అనమాట అద సి ఉన్న అప్పుడే అసలు ఏం కావాలో చెప్పకుట్టే వచ్చింది అనమాట అక్క
మ్మ్
మన సిస్టర్ చెప్పకుండా వస్తే ఏమంటారు ఫిఫ్టీన్ డేస్ ఫట్ అది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుందాము ఇక్కడికి వచ్చి
అ
ఆయన మన్న వచ్చిండి అనమాట అట్ల అయితే ఇంకేం గొడవ పడ్డారు వాడైతే ఇంకా ఆయన ఒకటే మొతుకుంటుడు నా వయసుని ఎట్లా రానిస్తారు నేను లేను నేను ఎట్ సాదన ఉంది నా ఎట్లుంటుంది నా ఇంట్లో ఇప్పుడని ఆ గొడవ కాస్త ఏమైంది ఇప్పుడు మన సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమ అన్నాడు ఇప్పుడు ఎందుకు అట్లా మొ కుటున్నావ్ నేను రేపు వాళ్ళ పేరెంట్స్ ను వచ్చి మాట్లాడిపిస్తా అప్పుడంటే ఇంకా ఆయన ఏమేమో వల్గర్గా మాట్లాడ డు ఈగా కొట్కోరుు
కొద్దామ వేసుకున్నాట్గా
ఆ నిన్న మళ్ళా పొద్దుగాల కూడా పడ్డాయి మళ్ళా మళ్న్న పొద్దుగాల కూడా ఆ రోజు నైట్ ఫుల్ ముగ్గురు
హ్మ్ కొకిబర్తున్నాయి
ఈనకే పెద్ద ఆయనకే పడ్డాయి
పెద వాడ అడే చేస లా
ఆ ఆయనకే పడ్డాయి
ఇకా
ఏవేమో తిట్టుకూరు ఏమేమో కొట్టుకురు ముట్ట రచ్చరచ్చ అయింది అట్లా అయింది అనమాట
హ్మ్
మ్మ్ అందులోనే పింక్ మ్యాటర్ కూడా ఏందిండి నేను ఇంత ఇచ్చిన నీ వర్ ఇలానే లాస్ ఆయినా నే ఏవేవో ఆల్లినే అలా
హ్మ్
ఆ మీ కితిచ్చనా నువ్వు నాకు ఇంత ఇయ్యాలి అని వెళ్ళు ఏమో వెళ్ళినార పెనయినా
హ్మ్
మట్లా ఆస్తి పా పక్క రం గురించి కూడా వెళ్ళినాయి అన్నమాట భూమి పంచాయితీలు కూడా వెళ్ళినాయ అన్నమాట మిక్ ఎవరు చెప్పిరు మరి
బన్ కటనయిట్
ఆ
అయితే మనోడే చెప్పిన
అవునా నేను ఆ రోజు వాడు ఫోన్ చేసినప్పుడే చెప్పినా ఎట్లా అయితేవ్వాలి
అరవద దిప్పవాప్పు కళ్డ
ఏం చేస్తూరు మరి హస్టల్లా
ఏం లే కాలి తిన్న పనుకున్న ఈ సానిలో
అవునా ఎందుకు రూమ్లా వండుకోరా
రూమ్ లో రూప డే ఉప్పరి పరిస్తుంద ఏక్ లల్లా
అయ్యో
అడుగాసమలా
ఆహా టెరస్ మీ కల ఉ వెటకారం ఎక్కువ
టెర్రర్స్ మీదకి మెట్లు లేవుర పైన రేకులు ఉన్నాయి
ఊహు
కో రేకు కింది రన్నిలా పై ర పాడుగ
ఆవునా
పన్పు
ఆ
నీకి టెరస్ ఉంటాయి పోరా పై ఫ్లోర్ ఒకటి
అవునా ఆహా మరి ఇంకా మీరు బయటనే పంట రా నైట్ ఇగ
ఆ ఆలకు ఎది లేదు పోదుగాళ్ల నుంచి బయట ఉన్న
ఎండ కొట్టదు
ఆ
ఎండ కొట్టదు
ఎండ కొట్టదు
హమ్ మీ ఫ్రెండ్స్ అందరు వచ్చిర మరి
ఎవరు రాలే
ఒకనివేన
ఉ
ఆడు పోయిండా మీ ఫ్రెండ్ గాడు
పోయిండు
ఉమ్ ఒక్కనివే ఎట్లా ఉంటున్నావు రా నాకు అర్థం కాలే తెలియదు
చి కొంట అంట ఒకడు రెండు గంటలకి
ఉమ్
ఆ ఉండు తాసఫా ఒకడు
ఉహు మీ సిస్టర్ ఫోన్ చేసారా మరి హైదరాబాద్ లో ఉండేటమా
చెయ్యాలా
అయ్యో చేయదా మరి
చేయలే
అయ్యో ముగ్గురు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకుంటారంట ఏమో మాట్ మాట్లాడుకుంటారంట ముగ్గురు కాన్ఫరెన్స్ పెట్టుకొని
ఎవరు
నువ్వు ఆగద్దా మావోడు
అట్టన ఆడుకుంటాడి అప్పుడప్పుడు
ఉమ్ మే ఈద్ ముగ్గురు బాగుంటారు మన ఇండ్లలా మన ఇంళ్లల్లో ముగ్గురు బాగానే ఉంటారు మీరు ముగ్గురు
ఎందుకు ఎందుకు
ఏమో ముగ్గురు అనుకొని ఏమంటారు అనుకొని చేస్తారు ముగ్గురు ఒకటే తీరుగా
చెప్పినాడు
చ కస ఇ ఈ రోజా హా ఏంటి గా
అదే రేపు రమ్మంటాననికి రేపు లాస్ట్ ఎగ్జామ్ గా
అదే నాకులేస లేవంట కదా
ఉమ్ హు మరెవరి ఫోన్ తోటోగని చేసిండు రేపు మధ్యాహ్నం రా డాడీ అని చెప్పిండు
ఉ అదే పొడి
ఉమ్ హు
ఉన్నాయ్
ఇట్లా చెప్పిందానమాట రేపు వస్తాడంటగా మధ్యాహ్నం
ఆ
హ
రేపు వస్తుంది మధ్యాహ్నం
ఉమ్ ఇప్పుడు పెళ్ళయిన అన్నోళ్ళు మొత్తం ఇంటి చుట్టూ కంచ కంచేస్తూర్రా తెలుసా
ఓయమ్మ
ఉమ్
ఏం కంచ
అదే ఇప్పుడు అది ఉంటది కదా మీ ఇంటి ముందు అలా పిన్నోళ్లు వేసుండ్రుగాట్లా
అవునా అది కడుతురా తెర లాంటిది
ఆ ఎస్
అడ్డు తెర
ఆ
తెర ఉత్తిగ జాల్డ్రీ తిప్పుతుర్ర
జాలిదీరా అదే ఇప్పుడు పినొల్లు
అదే
ఉమ్ అదేస్తుర్రూ అన్నమాట ఉమ్ ఆ
నీ కాట్లా
ఏమోరా తెల్వదు మనకూడా వేస్తురు ఈ రోజ అయితే గుంజలు ఏదో మట్టి తీసురంట గుంజలు అది మ్
వారానికోటి
ఎమ్మాడాడి పోయిండు
ఉమ్ హు
ఉమ్
సుధ వచ్చిందంటనా ఊరికి
ఆ వచ్చిందంటగా అబ్బా ఏం చేసినము తిన్నావు అన్నారంటా
మామ
ఉమ్ న సరే లే రా మరి
సరే సరే